అవునా అక్క
మంచిగానే ఉన్నారా
ఏం చేస్తున్నావ్
బావకు మెసేజ్ చేస్తున్నా
ఎందుకో ఇంట్లో లేదా
తరువుకు వెళ్ళిండు ఇంకా రావట్లేదా ఎందా అని
ఎందుకు అక్కడికి
అంటే మా మరిది ది బండి కరాబ్ అయిందంట తీసుకొనే వెళ్ళింర్రు ఇద్దరు
మీ సైడ్ లేవా ఎక్కడ
మా సైడు అన్నారంలో ఉంటది కానీ ఇక ఇక్కడ మంచి చూడరు తోరలో తెలిసిన వాళ్ళు ఉన్నారు
ఆహా
తారురూ ఇప్పుడు బాగా అభివృద్ధి చెందుతాంది హ్మ్ అన్ని తీసి పెట్టతళు
కరెంట పోయింది ఉబ్బరిస్తాది బాగా
అయ్యో బయటికి రారాధే ఎండకాలం అసలే
బయట కో వద్దాం అంటే కోతులు గుంపులు గుంపులు ఉన్నాయి
అమ్మో మీ ఊర్లో కోతులుంటాయా
ఫుల్ గా
తర్ సావే
బాగుంటది అప్పిచ్చి నేను బయటికి కూడా వెళ్ళాను అసలు అది మీద డోర్ వేసి లోప ప్పడున్నా కూడా మీదికి ఎగబడతాయి
అట్టలురేయాలన్న కష్టమే ఏందైనా కష్టమేక
అమ్మో నేను అస్సలు పోను బాబ ఖచ్చితంగా పక్కకు ఉండాలి నేను బయట ఉంటే
మన ఊళ్ళో లెవ్వయే అస్సలకే చినప్
మ్మ్ అట్లా అలవా ఉండి అలవాటుయినా మంచిగా ఉండవు
హ్మ్
ఆ కొట్టడం రాధాయే
పనులు లేదో ఒకటి రెండు కన పడితేను వామ్మో ఏదో కొత్తగా చూతాం వాటిని
హ అప్పట్లో ఏ ఊర్లోనా ఘటనే ఉండే ఇప్పుడు ప్రతి ఊర్లో కోతులే
ఆ మా అత్తమ్మలుళ్ళ కూడా బాగుంటాయి ఇట్లా డోర్ తీసి పోతే కథమే ఉంచ ఉంటాయి బట్టలారతడు గుంజేతాయి కిందా
ఈ మధ్య మనట్లా కూతులు బాగా గుస్తన్నాయి మనుషులు ఇంట్లోన్నా కూడా పక్క నుండి పోయి సామానులు ఎత్తుకుపోతాను
చడువునాయి ఓ నాలుగు ఐదు పోయినాయి
మా ఇంట్లో అక్కడ అరకిలో ఇడ్లీ రావెత్తుకొని పోయిందట
అయ్యో
అప్పుడే ప్యాకెట్ తెచ్చిళ్లట అడ పెట్టిళ్లట
ఆ
ఎత్తుకొని పోయిందట వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు అంట మళ్ళా
వాటికి వాటికి ఎట్లా దొరుకుతయో ప్లేస్ అసలు వాటికి అంత ధైర్యం ఎద నుంచి వస్తుందో వచ్చి పోతూనే ఉంటాయి
ఈ మాధ్య బాగా తెగబడతాన్నాయి గాని భయపడట్లే అసలు
బ ఆ కుండింగల్నే భయపడతానయి అంటే
అదే
బడిచేత్తయా కోతులు
భయపడతయ్
ఆ వాటినే భయపెడతానయ్
అసలెక్కడ్నుండి ఒత్తానయో ఇక్కడికి మాత్రం
ఉమ్ కోతులుంటే కష్టమే
వామ్మో
కనీ తెల్లందాంకనే ఉండవు ఇగ గంతే
ఇడ నైట్ గూడా మా ఇల్లు మీద ఒకటే దుంకుతా ఉంటయి డ్రమ్ము పైన
అవునా
చీకట్ల కండ్లు కనిపియ్యవంటరు గానీ దానికి మస్తు కన్పిత్తానయ్
ఆహా మా అత్తమ్మొలిల్లునయితే మేము మొన్న పోయినప్పుడు పైన్నే పండుకున్నాం రాలే నైట్
ఉమ్
మేం పొద్దున లేచేసరికి మా తలాప్కుంది కోతి
హు హు
అస్సల్ కదలకుండా నిండుగ చెద్దరగప్పుకుని అట్లనే బన్నం కొద్దిసేపు బన్నాంక అప్పుడు లేస్నం అప్పుడు పోయినాయ్
హ్మ్
వామ్మో వాళ్ళింటికి పోవాలంటనే భయమేత్తది ఆ కోతులు చేబట్టి
హుహు
ఇంకంతకుముందయితే వాళ్ళకు బాత్రూమ్ మీద ఇట్ల కప్పున్డకపోతాండె
ఊమ్
ఇప్పుడు స్లాగ్ బాత్రూమ్ మీద స్లాబ్ పోసి డ్రమ్ పెట్టిచ్చిరు ఇగ అట్లా వచ్చిందిగనీ అంతకు ముందు అయ్ అయితే స్నానానికి పోవాలన్న గూడ భయమయ్యేది ఒకల్ని బయట నిలబెట్టిపోయేది, నేనైతే వాళ్ళ ఇంటికాడ అసలు స్నానానికి పోవాలంటే ఎవర్నన్న ఖచ్చితంగా తీసుకొని పోయేది వాళ్ళకి అలవాటయింది గని నాకలవాట్లేక వామ్మో అట్లా అవెప్పుడు మీద దుంకుతయా అని భయం అ
గట్నే ఉంటదాకోతుల్తోని ఈసారి చాలా కేసులొత్తన్నయి గదా అందుకనే భయమయితాంది.
ఆ కోతులకు కుక్కలకే సరిపోతాంది మన దేశం అంతా.
ఉమ్
మొన్న మా అత్తమ్మోలింటికాడ ఉప్పలమ్మ పండగ అయితే పోయినప్పుడు డ్రమ్ గడగాలని చెప్పీ దిగినళ్ళకు నీ ఇల్లా తీసి దిగిన దిగి కొంచెం గడిగిన ఇట్ల పైనికి సూత్తరుకు డ్రమ్ మీద ఆ మూతకాడ మంచిగుసున్నయి రెండు కోతులు, ఇగ నాకు మస్తు భయమయితాంది అవి పోతలేవు ఇగ మా మావయ్యొచ్చి కింది నుంచి కొట్టిండు పోయినయ్ ఇగ ఎమ్మటే ఎక్కిన పైకెక్కి ఎమ్మటే వొచ్చిన కిందికి దిగినా
హ్మ్
బాగ మందే పిల్లల సౌండ్ ఇనపడ్తాందిగా
ఆ ఫోన్లాడ బేట్టిరాపో ఊమ్ ఇంకా
చ్చిల్లా
ఇప్డే వచ్చిర్రు
ఆహా
నోకేవల దుద్దులు పెట్టుకున్నా బాగ్ గన్పియలే
ఆహా
ఊమ్ బావుంది అంటే ఊరికి పోయొచ్చింది కదా పాలు తీసుకొచ్చింది మాకు ఈడ దొరకట్లేవు పాలు
అవునా ఎందుకు
పాలు ఇవ్వట్లేదు బర్లు
ఆహా అక్కడ నుంచి తీసుకొచ్చిరా తొరూర్ నుంచి
లేదు ఆ మడూర్కి పోయిల్లు బావగినా అక్కడ్నుండి పట్టుకొచ్చిండు
ఊహు ప్యాకెట్లా నార్మలా మన బర్రెపాలా
బర్రె పాలు అక్కడ మమ్మీ తీసుకుంటాంది కాద్ అయితే కొన్ని ఎక్కువ తీసుకొన్నేటివి పంపుతది అప్పుడప్పుడు
ఉహు ఫ్రిడ్జ్ ఉందా మరి ఇప్పుడే కాగబెట్టాల్ల
ఫ్రిడ్జ్ ఉందిరా
ఆ ఫ్రిడ్జ్ ఉంటునే నయం ఈ ఎండకాలం నీళ్ళు తాగాలంటే కష్టం హుమ్
మీ ఊరిలో డార్క్ చాక్లెట్స్ దొరుక్తలేవుకదరా ఎన్ని రోజుల కాంచే దొరక దొరకట్లేవు అసలే వాళ్ళు ఎన్ని షాపులు తిరిగిలాట్ట తెలుసా వాళ్ళు వాళ్ళ షాపుల్ తిరుగుడు నేను పేర్లు చెప్పడం
ఆ
ఇప్పుడు రాట్లేదు మన దగ్గర దొరుకుతలేమో అన్నాడు
రూరు మంచిగా అభివృద్ధి చెంద్తా చెందుతంది అంటే పోతంది కదా చాక్లెట్ల కాడ
ఈ చాక్లెట్లే కాద అమ్మాయిలకి కావాల్సిందే చాక్లెట్స్
ఆ ఆ అవే దొరకకపోతేగేందుకు షాపులు తరూర్ ఎందుకు
పానం కొట్టుకుంటుంది కదా లేవంటే
ఎందుకు మరి మీ ఊరు సైడ్ ఎటు ఉండవా పెద్ద పెద్దవి షాపులు
చాక్లెట్స్ రాట్లేదంటే ఎట్లుంటయ్ కదరా
ఆ ఉంటాయి గానీ వస్తాయి కదా షాపు లో ఎల్లో లేవా పెద్దవి
పెద్ద ఇన్న కూడా రాట్లేదుర
అవునా బా
రేట్ ఎక్కువ అని ఎవరు కొనట్లేదు కదా అంత
ఆ కొనర్లే ఎక్కువ అని కూడా కానీ మంచిదే ఆ చాక్లెట్ అంటే ఏం గుడక ఎక్కువ షుగర్ కూడా ఉండదు
అదే అందుకని హెల్త్ కు మంచిదంట అందుకనే పెరిగిపోతుంది దొరకట్ల్య
ఇంకేంది ఇగ డైరీమిల్క్ కొనుకొన్ తినరాదు
డైరీమిల్క్ తినన్ నేను
తినవా అదే మంచిగాకుంటది కదా
రేప్ తెచ్చిన చిరాక్ వస్తది దాన్నీ ఎందుకంటే దాంట్లో నేమ్ ఉంది కదరా మిల్క్ అని అద్ తల్చుకుంటే తినబుద్ధికాదు ఇంగ అంతే
ఆ మంచిదనివే నేను ప్రతిఒక్కటి తింట
మా చెల్లె గూడ సూపర్గా
వామ్మో పేరుందనితినవైతే ఇంకా
ఇంగ నాకుడా అర్థం కల్య
మామ్మూలుగా నువ్వు నీకున్న అన్న ఉంటే అయితే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టరు కావచ్చు నువ్వు తినకపోతే మమ్మల్ని వెళ్లనేవాలే ఆమోని మరీ పేరుందాని తినకుంటు ఉండను తింటా
హు
చాకో బార్ కూడా సోక్కా తింటా
చాకో బార్ అంటే ఇంకా అస్సలు తిన బుద్ధి కాదు
ఓ తినవా ఓ నేనయితే
ఎప్పుడన్నా గట్న అంతగాన తినబుద్ధైతే పైన్ నీ చేతులో నుంచి అదిని లో పడింది బావకిస్తా
అవ్వ మంచి దానివి నువ్వు
ఉహు
నాకైతే లోపలిదే నచ్చుతుంది పైన దానికంటే ఎక్కువ
పైన కాసేదే కదరా అందుకే తింటా
కానీ లోపలిది కూడా బాగుంటది టేస్ట్
హు చిన్నప్పుడు సేమ్యా ఐస్ క్రీమ్ కూడా తినకపోయేది
ఓ ఇంకా మంచి దానివి నేనయితే సొక్క తినేదాన్ని సేమియా ఐస్ క్రీమ్లు నాకన్నా గోరం న్నో అయితే ఇగ నన్నే గోరం అంటాలంటే నువ్వు నాకన్నా ఫుల్ గోరం
ఇంకా
పిల్లలు బానే ఉన్నట్టున్నారు గా మీ వాడకు
పి ల
హు ఇగ బడి అయిపోయింది వచ్చరా
ఆహా ఆ
హు ఇగా మధ్యాహ్నం నుంచి పోరగాళ్లు ఎండల ఎగురుడే ఎగురుడు
హు
మన ఊర్లనే ఎవ్వలు ఉంటాలే ఇగా అందరు హాస్టల్లో ఉంటారు
అదే
మన అప్పుడైతే నేను చిన్న ఉన్నప్పుడు అయితే ఓ సొక్క ఆడేది ఉప్పుబేర కబడ్డీ అది ఇది
ఇక్కడ కూడా చిన్న పిల్లకలయిన ఒకక్కటి బాగా అల్లరి బాగా మ మాట్లా అడడం తిరగడం బాగుంటుంది
అయిన కూడా అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అన్నంత ఇప్పుడు లేవు ఫోన్లు వచ్చి అందరూ ఆ వాటికే పోయరు
ఎవరో ఏంటిది ఏంటిది చెప్పాలి నువ్వే
వల్ల డాడి ముంజ కాయలు తెచ్చిండు
ఆహా
అయితేబాగా కోసే మని పైన తీసిపెట్టినా బయట కూర్చొని తింటాను పోరగాళ్లొత్తే తితాండు
అబ్బో